ఆ చెప్పండి
బాన్నారా
ఆ బాగును ఆ బాగున్నాడి ఏం చేయట్లే న్యూస్ చూస్తున్నాను వాతావరణం గుంచి
ఓకే ఓకే వర్షాలు వస్తున్నాయి కదా హైదరాబాద్ లో
న్యూస్ లో చూసానండి హైదరాబాద్ లో వర్షాలు వస్తున్నాయని
అవును వర్షాలు వస్తున్నాను అవును చాలా వర్షాలు వస్తున్నావి చాలా నిన్నయితే పెద్ద వర్షం
ఆ ఆ న్యూస్ లో చూసే చెప్తున్నా నేను
ఆ ఏమైందంటే మొన్న చెప్పారు న్యూస్ వాతావరణం వాళ్ళు చెప్పారు రాను రోజుల్లో వర్షాలు ఫుల్గా పడతాయ అని చెప్పేసి అనుకున్నట్టే వర్షాలు పెద్ద వర్షాలు పడింది వాీళ్ళకి
ఓకే
ఈ వర్ష వర్షాల వలన ఏమైందంటే ఆ వర్షం తనే వాటర్ మొత్తం ఫుల్గా వండేసేసి ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది
ఆహా వర్షాలు వస్తున్నాయి అనుకోకుండా ఎండలు వస్తున్నాయి మొన్నడ దాకా ఫుల్ ఎండలు ఉన్నాయి కదా వ వాతావరణం అడంగా వర్షాలు వచ్చేసినాయి
ఆ ఇప్పుడు ఏమైందంటే ఎండాకాలం కదా మ మ మధ్యలో అలా వర్షాలు వస్తయి వస్తూ ఉంటాయి అన్నమాట సడన్గా వర్షాలు వచ్చేసేసి ఉన్న పంటని అన్నింటినీ మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటాయ అన్నమాట మనం ఏం చేయాలంటే వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త కొత్తగా ఉండాలన్నమాట వచ్చం మ వసిన పంటలు ఇవన్నీ ఇవన్నిటిని వర్షాలు వచ్చేసి ఎంత ఖరాబ్ చేస్తా ఉంటాయమట ఈ మాార్చట్లు ఇవి ఉగాదికి వచ్చా పూత రాల కొొడతాయివి నెక్స్ట్ ఇవన్నీ కరి పంట మిర్చీలు ఇవన్నీ కలల బోస్ ప పంటలున్నిటిని వర్షాలు సడన్గా వచ్చేసేసి అంతా ఆగాం చేస్తాయ అన్నమాట
ను ఇప్పుడు సడంగా ఉగాదికి ముందు అసలు ఎప్పుడు వర్షాలు రావు సడ వర్షలా ఉంటారు కదా మెయిన్గా
ఆ చానా నష్టపోతరు ఎందుకన్ ఇప్పుడు ఉగాదికి మిర్చి వస్తదనమాట మిర్చి మిర్చి ఎంతా తీస్ కెళ్ళేసేసి ఎండబెడతా ఉంటామట ఈ కల్లాల మిర్చి కల్లాల మీద ఎండబెడతా ఉంటారు ఎండకి అదే విధంగా ఇన్ కా ఒడ్లు కాడా కోస్తారనమాట అవి ఆరబోస్సరు ఇప్పుడు ఉగాది అంటే ఇప్పుడు మార్చి ఇట్లల్లో మళ్ళీ పూత వస్సాది ఆ పూత అంతా మళ్ళీ వర్షానికి పడేసేసి మొత్తం రాలిపోతా ఉంటుంది అది మిర్చి తడిస్తే మాత్రం మిర్ మళ్ళీ వాటి కలర్ మొత్తం పోయిద్ద అమాట కలర్ పోయేసరికి కేయా రేట్ రాదు మళ్ళీ మళ్లీ ఏందంటే రేటు రాకుంటే మళ్ళీ క రైతులకె నష్టమైద్ది
రేట్ రాదా
ఆ రాదు మిర్చి తడిస్తుందంటే దాంట్లో వాటర్ ఎక్కువ క ఉండిపోతాయి కదా దాంతో ఎక్కువ వైట్ వచ్చిది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మీ పత్తిని కాడా తీసుకోరు పత్తి ఎక్కువ వెయిట్ వచ్చందని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆరబెట్టమంటారు మళ్ళీ ఈ ఒక్కోసారి ఏంటంటే వర్షాలు వలన ఈ మనకు తెలియకుండా అప్పటిదాకా ఎండ మార్నింగ్ ఎండ కొట్టిద్ది సాయంత్రం సాయంత్రం గాల్ దోమలు వర్షం పడిద్దనమాట సో మనం ప్లాన్ లేకుండా ఒక్కోసారి వస్తుంది అనమాట అట్లా వచ్చేసి అంత ఆగంచేస్తుంది టమాటా
ఆ ఆ న్యూస్ లో చూస్తా ఉన్నా ఆంధ్రలో సడంగ్ ఇప్పుడు అసలు ఎండాకాలం కాలం కంప్లీట్ అనే రాలేదు అంతలోకి ఆశాలు చ ఎండాకాలం కదా ఇప్పుడు అంతా నడిచి ని ఆ ఓ మూడు కతిక తర్వాత అట్ల వస్తాయి వర్షాలు చాల అట్లా
వర్షాలు వస్తాయి అవునవును
ఆ
ఈ వర్షాలేంటంటందంటే ఇప్పుడు సపోజు పవు ఎండకాలం ఎంద అంటే బట్టలన్నీ బయట ఆరేస్తాం ఈ వర్ష ము ఏందంటే సడన్ గాలి వచ్చేసి మొత్తం తడిసిపోతుంది తే వర్షంతో సడన్గా ప్ర మొత్తం తరిచసిపోయి మొత్తం గాలికి వర్షం ఒకటే రాదు వర్షంతో గాలిగూడ వచ్చిద్ద అనమాట గాలి దుమ్ము వర్ష రెండు వచ్చేసి కమ్మడ్ అనుకోండి ఇక పైన ఈ రేకులు ఎండాకాలంలో కొంతమంది రేకులతో ఇల్లు కట్టుకుంటారు ఆ కట్టుకున్న ఇల్లు మొత్తం మొత్తం గాలి ధూళి లేచిపోతాయి రేకులు ది పోయి ఓక్క కొన్నో పక్కింట్లో పట్టాంకో కొ రెండు మూడు ఇల్లులు బ్యాక్స్ పట్టం ఆ రేకులు పట్టడం వల్ల ఏందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి దెబ్బలు దగుతూ ఉంటాయ అంట అంటే రేకులు కోసం అవటం ఇంకా అవన్నీ జరుగుతు టమాటా వాళ్ళు కంప్లంట్ చేస్తా ఉంటారు మరి వాళ్ళు తీసుకుెళ్లి మళ్ళీ హా హాస్పిటల్లో జాయిన్ చేపీయాలి ఎండ ప్రొ లో ఇట్లా వస్తాయ అన్నట ఇంకోటి ఈ ఎండ ఎండా కాలంలో ఏందంటే అంటే వర్షం వచ్చిపోయిన తర్వాత బాగా ఎండగట్టిన తర్వాత ఏమైదింటే ఒక్కొరి ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ అయిద్దీ షార్ట్ సర్క్యూట్ వాళ్ళని ఏంటంటే మళ్ళీ ఫైర్ అవటం ఎండాకాలం అట్ట జరుగుథా ఉంటుంది అన్నమాట కానీ వర్తావర్ణం అయిందంటే ఎండాకాలం సడన్ గా వస్తా ఉంటాయన్నట వర్షాలు అది
ఆ బాబుకి ఇంట్రెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నా మీ పిల్లల్ని దింపేసి
హ్మ్
కూర్చన తోటలుంటాయి కదా మాక్ ఇందు కదా వర్షానికి ఈ దురుగా కాలికిపోయింది
ఆ అవునవును ఏంది అంటే ఇప్పుడు గాలిని వర్షం వచ్చేటప్పున్న ఒకసారి ఏంటంటే గాలి వస్తది గాలి వచ్చేసేససిన గాలితోనే ఆ పంటలన్నిటిని మొత్తం గాలితోలు మొత్తం కింద పడేస్తయి అబత్ ఇరిగిపోయి కింద పడేసేసి వ హర్షంతోని ఆ యొక్క మొక్కజన కం కుకులన్నీ మట్టి మీద వండేసేసి అవిన్నీ వాటర్తో ఫుల్ అయిపోయి అవి తెిద్దామన్నా కానీ మట్టిలో కూరకపోయి అన్నీ చెట్లు సదలబట్టేసేసి రైతులు చాలా నష్టం కేదా ఇ కన్నాయ అ కప్పుడో ఈ మార్కెట్లో ఉంటారు మార్కెట్లో ఏంటంటే కందులు పెసళ్ళు ఇవన్నీ ఆరాబ వస్తారు పోసిన తర్వాత అమ్మడాని కానీ కింద పోస్తారు కింద బస్ సడన్నగా వర్షం వచ్చి వచ్చందనుకోండి ఇ ఏం లేదు ఇక
ఇప్పుడు మొత్తం గ్లోబల్ ఇపుడు మొత్తం సడన్ గా లన్స్ ఆవడం ల్యాండ్స్కేప్ ఫ్లాగర్ ఆవడం మొత్తం ఎత్తు కేక్స్ లాగా రావడం ఇట్లా కొంచెం కాళ్ళ సైడు ఇట్లా ఊర్లో సైడు కొ గానీ ఇట్లా ఇలా ఈ కొన్ని కొన్ని చోట్ల భూ భూకంపాలు ఇట్లా జరుగుతా ఉంటాయి ఎంత ఆ ఇ తప్పిదాల వల్ల ఇలాంటి జరుగుతా ఉంటాయ్ రా,
అను కరెక్టే కరెక్ టే ఇప్పుడు ఏమైదంటే ఓ పం టళ్లో పండే భూములన్నిటిలల్లో చెట్లు ఇవన్నీ ఉంటేందంటే వీళ్ళందన్నిటిని ఆ తీసేసి ఆ ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు. కొండలు గొట్లుంటే అడ్ని పగల కొట్టేసేసి మొత్తం ఫ్లాట్ చేస్ బర
సార్ వెంచర్లు వేసేస్తున్నారు పొలాలు అ జరుగుతంది
ఆ దీనివల్లన ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాలు వచ్చాకగాని అది ఆగిపోవటం, వచ్చానీంటే మొత్తం ఇలా ఎకువ పడేసేసి వరదలా గా రావటం ఇవన్నీ వాతావరణం మనకి వాతావరణాన్ని మనం చేస్తున్నాం కలుషితం చేస్తున్నాం అనమాట, ఏవల్ల ఏంటంటే ఎక్కువ అతివృష్టి అనావష్ అనమాట ఒకసారి వర్షాల వల్లన ఎంద అే రాకనే ఒక ప్రాబ్లం అది వస్ వస్తే మాత్రమో కొన్ని ఇల్లుీ కొట్టబోతాయి అన్నమాట మామూలు కట్న ఇల్లులు అయి అయితే వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం గాలికి వర్షం అయేటప్పుడు గాలి వస్తుంది ఆ గాలితో పైకప్పు లేచిపోవటం గోడలు ఎరగటం కొట్టపోవటం అన్నీ చాలా పరిస్థితులు దొరుకుతాయి అట్లా వర్షం వల్ల
ఇ కూడా న్యూస్ లో ఎప్పటికెప్పుడు చూస్తా ఉంటా న్యూస్లలో మనకు చెప్తా ఉంటారు కదా ఆ ఏమన్నా ఇంట్లో ఏమన్నా ప్రోగ ప్రోగ్రామ్స్ ఉన్నగా ఏమన్నా ఫంక్షన్స్ పెట్టుకుం ఏవో జరుగుతాయి కదా
అవు అవునను ఈ వాతావరణం ఈ
తనున్న పోస్ట్పోన్ చేసుకోవచ్చు స ఇట్లా ఉంటాను నేను కూడా న్యూస్ చూస్తూ ఉంటాను
అవునవును ఇప్పుడు ఏమైందంటే ఫంక్షన్ పెట్టుకున్నారనుకోండి సడన్గా వర్షం వస్తే ఫంక్షన్లో ఆ టెంటట్ ఖరాబ అయిపోది ఆ వండిన ఫుడ్డు అంతా ఖరాబ్ అయిపోయిది ఆ పెళ్ళి వాళ్ళకి ఇబ్బందిగా ఉండది ఆ ఇల్లు మొత్తం ఆ వాకిలి అంతా మచ వర్షం నీళ్ళతో నిండిపోయిది ఇవన్నీ సడన్గా అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి అట్లా వాతావరణం చేంజె వలన ఆ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట
ఓకే
కాబట్టి ఏంటంటే మనము ఈ వాతావరణం ఒకసారి మనం ఆయన పెద్ద పెద్ద ఫంక్షన్ చేయాలంటే వాతావరణ శాఖ ఆ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ ఇన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల మనం తీసుకొని గానీ అప్పుడు మన్
ఎంత వ వర్షం ఎండైనా తట్టుకోనేస్తం కానీ వర్ వర్షానికి చితికి చితికి ఇ ట్రా ట్రాఫిక్ జామ్ ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు అంతా తడి తడిగా అట్లుంటది కొంచెం కొంచెం మనం అదే ఇది ఏమో కొంచెం లేకపోతే నిమ్మరసాలు ఇట్లా వర్షానికి రిస్క్ మొత్తం ఉంటది మెయిన్గా
ఒక్కోసారి వర్షాలు ఏమయి తాయంటే కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ టైం పట్టిద్ది వర్షం పడినప్పుడు ఏందంటే చలి చలి స్టార్ట్ అయిది జలబులు దగ్గులు జ్వరాలు ఒకసారి ఇం రోజు ము కన్నూక పడేసరికి గోళ్ళ కూలిపో ఓటాల్లో జలుబు దగ్గు గా వచ్చేసి దాంటే మళ్ళీ హాస్పిటల్లో జామ ఉంది హాస్పిటల్లో జాన్ అవుతారన్నమాట కాబట్టి ఏంటంటే మనము ఇ వర్షాలు వచ్చినప్పుడు మనం జా ఉండాలన్నమాట పండేష్ వర్షాలు దొరకకు చిన్నపిల్లగాండ్లు అయితే ఈ ఈ వర్షం తొడుస్తామంటార అన్నమాట నల్లకారు చిినపిల్లగా జలాలు దగ్గులు వస్తాయన్నమాట చిస్మలస్జానాస్
వెళ్తూ మేనుగా సిక్కవుతా చిన్న వర్షాలకి
అవునను ఆ విధంగా సాల వాాలా మనకి చాలా కొన్ని సడన వర్షాల వలన ఇబ్బంది అనమాట
ఆ స సరే అండి
ఆ ఓక ఓకే అండి రైట్